లేదు
ఆయ్
హా బాగున్నారండి
ఆ బాగున్నాము మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం విశేషాలు
విశేషాలు ఇప్పుడు లంచ్ డిన్నర్ అయిపోయింది తిన్నరా
తిన్నామండి
తిన్నారా అండి
టమాటో పపు
ఆ వంటే ఏం చేసిండ్రు టమాటో పప్పు వంకాయనా ఆఆ
ఉ ఏం సంగతి ఏం విశేషాలు
ఇంకా చెట్ ఆ మా మా ముందు మా ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంది
అవునా
లో చెట్లు కొంచెం ప్లేస్ లోనే గాని రకరకాల చెట్లు వేసుకుంటా నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు ఇష్టం కూడా
అంటే పూల మొక్కలు
ఆ పూల మొక్కలు ఇంకా ప్లస్ కొంచెం కూరగాయ కూరగాయలు కూడా ఆకుకూరలు కూడా
అవునా ఎందులో పెడతారండి తొట్టిలో పెడతారా లేకుంటే ఇట్లా నేల మీద స్తా
నేల మీదే పెడతా కొన్ని కొన్ని ఆ కొన్ని కొన్ని నేల మీద కొన్ని పెడతా మళ్ళీ ఇంకా తొట్టిలో కుండలో కూడా కొన్ని పెడతా ఉ ఇప్పుడైతే ప్రస్తుతానికి తోటకూర ఆ ప్రస్తుతానికి ఇప్పుడైతే తోటకూర వేసిన రెండు రకాల ఒకటేమో మనం ఎప్పుడు ఉండేది గ్రీను అండ్ ఇంకొకటి రెడ్ కలర్ లో ఉంటుది చూడు అవి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్ ట్టినా అవి అసలు వస్తాయా రావా అనుకోని డౌట్ తో వేసినా కానీ మంచి వచ్చినాయి
హ అంటే పూల మొక్కలు పెంచినప్పుడు పూల మొక్కలు పెంచినప్పుడు మనకు కంపల్స సరీ సూర్యరశ్మి దాకాలి సూర్యదశ్మి ఎప్పుడైతే దాక్తదో అవి మొలకెత్తుతాయి ఉమ్
కం కంట్ తయారు చేసుకుంటా నేను కంపోస్ట్ కూరగాయలు వేస్ట్ కడిచ కంపోస్ట్ మేమే తయారు చేసుకుంటాం ఎట్లాంటి ఇప్పుడు పాడ ఇప్పుడు కూరగాయలు వస్తాం కదా వాటి తొక్కలు కాని అవి అ ఉంటాయి కదా అవి పడేయకుండా భూమిలో కొంచెం వరకు తవ్వాలి అవి రోజు మనము యూజ్ చేసుకున్నాయి మిగిలి నే ఉంటాయి కదా పాలు గాని పెరుగు గాని అన్నం గాని కూరగాయలు గాని ఇంకేం గాని అందులో వెయ్యాలి కొంచెం మట్టి కప్పాలి అట్లా మంచి కంపోస్ట్ తయారవుతుంది అట్లా చేసుకుంటా మ్మ్ నేను అట్లా చేసుకుంటా ఆ ఎండాకాలం అంతా ఆ ఎండాకాలం అంతా త్రీ మంత్స్ అలా చేసుకుంటా తర్వాత వర్షాలు ఇ అది తవ్వుకొని ఉ బస్తాలలో పోసుకుంటా సంచుల్లో అది కొంచెం కొంచెం చెట్లకి వేయాలి అన్నట్టు మొదట్లో మంచి గ్రోత్ వస్తాయి అన్నట్టు మ్మ్
మ్మ్
ఆ అట్లా అవుతాయి్
ఆ అంటే ఇప్పుడు తోటకూర్రలు రెండు రకాలు పెట్టింది
రెండు రకాలు పెట్టినా ఆన్లైన్ లో అసలు అవుతాయా కావా అనేసి తర్వాత సోయాబీన్ కూర అనేది ఉంటేది అసలు మనం ఎప్పుడు తినలేము గాని అది కూడా వేసిన ఆ ఇది ఎలా అవుతుది చూద్దాం అవుతుదా అనేసి కానీ అది కూడా వచ్చింది ఎట్లా అంటే ఆ కొత్తిమీర లాగాంటేది ఆ వచ్చేసింది కొత్తిమీర లాగుంటేది ఆ కానీ దాని కూర ఎట్లా వండడో తెలియదు ఇంతవరకు
ఉ అంటే ఇప్పుడు అది తెలియక తెలియకపోతే మనకి ఇప్పుడు యూట్యూబ్ లో కొడితే తెలుస్తు ీ సోయాబీన కూర ఎట్లా చేయాలన్నా ఆ దాని ప్రకారం చేసుకుంటే బాగు అంటే ఇప్పుడు మనం బయ బయట కొనే కూరగాయలు మందు పడు తోడిని అన్నిీ అట్లాంటి దానికన్నా మనకు ఓపిక సహనం శక్తి ఉంటే మనం ఇంట్ తయారు చేసుకు కుంటే అది ఎంతో టేస్టీగా కూడా ఉంటది ఎంతో బలం కూడా
ఆరోగ్యం కూడా చిన్న ప్లేస్ ఉన్నా గాని ఇట్లా పెట్టుకుంటే మంచిది అన్నట్టు
ఉ లేకుంటే ఇప్పుడు మన డాబా మీద కూడా ఇప్పుడు ఎక్కడ స్థలం లేకపోతే మనం డాబా మీద ఓ నాలుగు ఇటుకలు పేర్చ అటు నాలుగు ఇటు నాలుగు ఒక నాలుగైదు ఇటుకలు వంతన అలాగ వేసి అందులో మట్టి నింపుకొని అందులో కూడా వేసుకోవచ్చు ఆ
అందులో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బకెట్లలో ఆ దాంట్లో ఇంలో ఇంలో చాలా రకాలుగా వేసుకుంటుండ్రు
హ మొన్న నేను కూడా రీసెంట్లీ అంతే అంతే మొన్న నేను కూడా రీసెంట్లీ గులాబ పూలం గులాబీ మొక్కలు ఉంటాయి కదా అవి ఎంతో నాకు ఎంతో చూ చూడ్డానికి బాగా అనిపించింది అవి కొనుకొచ్చుకొని వాటిని ఎట్లా అంటే నా భవిష్యత్ కన్నా ఎక్వ చూసుకుంటున్నా వాటి వాటికి నీళ్ళు పోయడము వాటిని మంచిగా చూసుకోవడము ఆ
పువవులు పూస్తే అయితే తెంపాల అనిపించేది కదా మనం పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ లో వాపోతా ఆ అదే ఊకే ఊకే అది అయిపోయేంత వరకు డే అయదా ఇ దానికే చూడాలనిపిస్తుంది నాకు కూడా చాలా ఇష్టం మా రెండు రకాలు ఉంది ఆ ఒకటేమో పింక్ ఉంది ఒక ో రెడ్ ఉంది గులాబీ చామతులు కూడా ఉన్నాయి ఎల్లో కలర్ డి తర్వాత మీరు నుంది
అవునా
ఆ
ఇంకా
చాలా రక
నేను కూడా ఇంట్లో పూల తోటలు ఇట్లా ఇంకా ఈ తులసి మొక్కలు పెంచ పెచ్చడము ఇంకా చిన్న చిన్న అన్నిీ ఆ ఎందుకంటే పూల మొక్కలు ఏవి చూసినా కూడా ఇంట్లో తెచ్చుకుంటావి ఆ మొక్కను కంపల్సరీ తెచ్చుకొనిని ఆటేదాకా రోజు నీళ్ళు వస్తూ చూస్తా నాటిందా లేదా నాటిందా లేదా నా అది మొక్క నాటితే మనకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది కదా ఆ
చాలా సంత
కానీ కాకపోతే వాటిని ఏంటంటే నీడ పట్టులో ఉండేటట్టు చూసుకోవద్దు నీడ పట్టులో ఉంటే మనకూ అది ఎక్కేది కదా అన్నట్టుగా అంతే మట్టిలో నాటినా కుండీలొ నాటిన్ దానికన్నా మట్టిలో నాటింది అది లైఫ్ లా
మట్టిలో నాటిందే బలం మనం కొంటేది గ్రోతు కూడ మంచిగుంటేది అవ్ను తులసి మొక్కలు కూడా నాకు చాలా ఇష్టం నేన్ బాగా పెంచుకుంటా ఇప్పుడూ ఎక్కడికి ఇక్కడా వస్తాయ్ కదా వర్షాకాలం అయితే వాటిని అన్నిటిని కొంచెం పెద్ ద్దగ అవ్వంగనే అన్నీటిన్ తీసి ఆ కుండీలల్లో మంచిగా దగ్గర దగ్గర ఇచ్చుకుని పెంచుకుంటా శనివారం అయితే మాలగట్టి ఇయ్యొచ్చు కదా వెంకటేశ్వర స్వామికి చాల ఇష్టం ఆ తులసి మొక్కల్యాంటే ఆ
అదే అదే ఇంటికాడ కూడా నేన్ కూడా బాగా నాకూ మొక్కలన్నా ఇట్ల పెద్ద పెద్ద పూల చెట్లన్నా నాకు ఇవంట్ తె బాగిష్టంగా ఇంటికాడ కూడా నేన్ ఈ వర్షకాలంలో చిక్కుడు చెట్లు పెడతా తోట కూర మొక్కలేస్తా కొ కొంచెము ఈ బయట దొరుక్ తెగ విత్తనాలు పాలకూర ఆ మా ఇప్పుడు నేనా అంగన్వాడీ సెంటర్ లొ కూడా చిన్నగా ఏమై ఉన్నా కూడా అన్ని తొట్లల్లొ పెట్టుకుంటనే పోత్ త ముద్దమందారం అనీ అలాంటి ఎన్నో రకాల పూల చెట్లు ఎక్కడ చూసినా కూడా ఇది మన ఇంట్లో తీస్ కపొయ్ పెట్టాలె దీన్ని సాదాలి అన్నంత్ త భ్రమ మనకాస్తుంటది ఆ
అవ్నవును చిక్కుడు చెట్లూ ఈ సంవత్సరం ఎవ్వరికి కాయలేవు కాలెవ్వు ఆకంత ముడుత పడింది ముడుతపడిందీ అ అసల్ కాయలే కాయ కాయ్ లేవు ఈసారి సరి మాక్కూడ కాయలు కాయన్ సారి తీసేసినం మొత్తమూ మో అకపు తేన్ వట్టింది నల్లగా బూడిద జల్లి నా ఏన్ జల్లిన అస్సలూ పోలేదు ఇక ఏంటి అనేసి అదంత్ త్త తీసేసీ ఇట్ల పాలకూర తోటకూర ఇది ఇదేసినాం అన్నట్టు కొ త్తిమీరా మెంతి ఉహు ఇవేసినమ్ మంచిగ డబ్బాల్ డబ్బాల్ చేసి ఒకదాంట్లొ మేమ్ తీ ఒక దాంట్లో కొత్తిమీర అట్ల ఏషేసినం ఉన్న కొంచెం ప్లేస్ లోనే లేస్కున్న ఆహా
ఊ అదే
ఆహ
ఇప్పుడూ మనం బయట కూరగాయలు తెచ్చుకుంటాం గాదె బైట కూరగాయల్ తెస్తాం గానీ ఇప్పుడు మనం ఇంట్లో వండిన కూరగాయలకు బయట కూరగాయలకు బాగా తేడా ఉంటది కూరచూడూ ఇప్పుడు బయట మనం తోటకూర దెస్తా ఉంటె వేస్టే అది వేరె వేరె వేరె టేస్ట్ వస్తది అ ఆ
అవును ఇదీ ఎంత మంచిగా ఉంటందో ఇట్ల కడ చేసి మనమూ వట్టిగాద కదా ఇందులో ఏమెయ్యక పోయ్నా తాళింపు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఏసి ఏసినా గాని మంచిగుంటది
ఊ
ఇంకా వంకాయ్ కూడ రెండు రకాల్ పెట్టినా ఒకటేమో ఇట్ల రౌండుది ఇంకోటి పొడుగుది ఆ మొన్ననే మార్క్ బయట్కెళ్తే మళ్ళీ అక్కడా కొన్ని కనపడ్డయ్ చెట్లు మీరుప చెట్లూ టమాటా చెట్లు అవి తీస్కొచ్చినా ఈ ఆ తెచ్చుకున్నా తెచ్చుకొని ఇగా అవన్నీ అ చాలా ఇచ్చిండ్రు పది రూపాయలకే కట్ట ఇచ్చిండ్రు ఇకా తెచ్ కున్నా ఇక అన్ని లైన్గా పెట్టేసి ఈ రోజు నీళ్ళు పోస్తున్నా ఈవినింగ్ ఈవినింగ్ పోయడం టూ డేస్ కి ఒక సారి ఇట్లా తవుతారు కదా ఆ
టమాటా చెట్లల్లా మనకు పెద్ద టమాటాల కనా చిన్న టమాటాలు రామూలుక టమాటాలు దొరుకుతాయి చూసిండ చిన్నవి చిన్నవి అవి ఎంత టేస్ట్ ఉంటాయింటే ఆ రేగుమండల టమాట అవి రామ్మూల్క టమాట అంటారు దాని రసం చేసుకుంటే ఎంత బాగుంటుందో
అవును
ఆ
మొన్న సండే రోజు మొన్న సండే రోజు మార్కెట్ వెళ్ళిన సేమ్ ఇవే ఎన్నో సంవత్సరాలకు ఇట్లా కనబడ్డాయి అయితే అవి అడుగుతే ఎంత అన్నారంటే పది రూపాయలకు పావని అన్నారు
ఆ
ఆ పావు తెచ్చుకున్న సరిపోయినాయి ఓకే ఎంత మండే రోజు చేసుకున్నా ఫాస్టింగ్ కదా ఆ అయితే మండే రోజు ఆ టమాట చారు చేసుకున్నా బెండకాయ ఫ్రై చేసుకున్నా మస్తుండే పుల్లగా ఆ ఆ చెట్లు కావాలనే ఆ అవే కావాలని చూస్తుండగాని ఆ చెట్లు దొరుకుతలే
మొన్న ఎందుకంటే మొన్న మా మా మేనా కోడా వాళ్ళ అమ్మాయి ఇంటర్ చేస్తుది వాళ్ళ ఇంటికెళ్ళి అయితే టమాటా ట్టలు ఆ రాముూలక టమాటలు తీస్తే చేస్తే ఎంత బాగుందో కురా బాస్ దాని సూప ఆ చారుకి రసముకే అది
ఆ అదే
ఆ
రసానికి బాగుంటది అది పస్టులో చా లా ఉండేంటియు అంట ఇప్పుడు తక్కువ అపోయినాయి పండించడం కూడా సరే మరి ఉండనా
ఆ ఉండండి